హయ్ చెప్పరా
చె చెప్ప ఆ చేప అక్క
మరి మీరు ఆ వినిపిస్త స్తుంది మీరు ఉగాది కి మారి ఇంటికి వెళ్ళట్లేదా
అక్క ఉగాదికా లేదక్క ఇగో జలుబు ఉంది కదా నాకు
ఆ
జలూబ్ ఇ ముంది మా చిన్నడికి కూడా లైట్ మొన్నటిద ఒక హాస్పిటల్నే చూపించా మళ్ళా అ జర్నీలు చేయొద్దండి మళ్ళా పెళ్లికి పోయేదింది అక్క మేము
ఎందుకోసం వేర వెళ్ళట్లేద ఉగాదికి
అక్క
అందుకోసం వెళ్ళట్లేద ఉగాదికి
ఆ అవును అ మళ్ళ ఉకుకి జర్నీలు చేయడం ఎందుకని ఇంకా పెళ్లికి వెళ్ళేము వాళ్ళు లేదక్క వాళ్ళు లేదు లేదు వాళ్ళు కూడా వెళ్ళట్లేదు
ఆహా
వాళ్ళు వెళ్ళిండి దినాలకి వెళ్తారు మండే రోజు మా పిన్నివి
ఆహా
హలో
చెప్పు చెప్పు
వినిపిస్తుందా అక్క నేను మాట్లాలు ఒకక్క సరి వినిపియట్లేదు అక్క
వినిపిస్తుంది నాకు
ఆ వాళ్ళు మండే రోజు వెళ్తారు దినాలకి మళ్ళ పెళ్ళికి కూడా రావాలి కదా
ఆహా
వాళ్ళు ఎల్లారు మామయ్యకి డ్యూటీకి హాలిడేస్ ఇవ్వరు ఎక్కువ
అవునా అయినా హాలిడే వన్ డే నే అనుకుంటా అది ఉగాదికి రంజాన్ కూడా ఉంద అనుకుంటా రాం రెడు రోజుల త్తగా
ఏమొక్క వాళ్ళ కంపెనీ అది కట్ చేస్తారు కదా
శాలరీ కట్ చేస్తారా
కదా కటింగ్ కదా వాళ్ళకి ఉండవ్ హాలిడేస్ ఎక్కువ
ఆహా
అయినా వాళ్ళు ఎక్కువ ఎళ్లరు ఎందుకంటే ఆ మామయ్యకి ఒక్క రోజుకి వెయ్యి రూపాయలు అట్లా కట్ చేస్తారు ఏదైనా బా అర్జెంట్ ఉంటేనే వెళ్తారు గానీ మూడ్ నెల్లకి
అ
వెళ్తే ఇక దీపావళి కైనా సంక్రాంతికైనా వెళ్తారు ఇడ బయట్కి వెళ్తార
సంక్రాంత్రికి అయితే కొంచెం ఎక్కువ జరుపుకుంటార్ అనుకుంటా
ఆ న్ లో వస్తుంది ఆ దీపావళికి సంక్రాంతికి ఎక్కువ చేస్తారు అక్కక్కడ
ఇగ మిగతా పండగలు కొంచెం అంత చేసుకోర్ అనుకుంటా
ఏం పండగలక్క
అంటే ఉగాది అన్ నా ఇగ అది ఉంటాయి కదా దసరా
ఆ సరే స్ ఆ చేయరక్క ఎక్కువ
మేమె ము రంజాన్ ఎక్కువ చేస్తాం
ఆ ఇది ది మొహరం పండుగ జెస్ కోరాక్కఎక్కువ
మొహరం పండుగ చేస్తాం ఆ చేస్తే ఇగ మొహరం పండుగ రోజు ఆమ్ ఏమంటారు అది ఆ రైస్ అంటే అన్నం అది వండుకొని అదిేంటాయి గదా శర్బత్
ఆ ఆ
అది చేస్తాం బెల్లంది పాలది అది చేసి పా తది ఇచ్చి అంతే ఇగా మేం ఇంట్లో వరకు అయితే ఇంతనే చేస్తాం ఇంకా ఊరి కెళ్తాం దేవుడ్ దగ్గర కి అంతే
మీ నెల్లురాక్క మీవి ప్రాపర్ అసలు
ఏ హే కాదు మాదు ప్రాపర్ ము అంటే మా డాడీది మైబాదు మా మమ్మీ దేమో వరంగల్
ఆహా
అంటే ఫస్ అంటే అది అక్కడ అది చేస్తారు కదా ఉరుస్ అయితది కదా
ఆ ఆ ఆహా ఓ
నక్కడ కూడా బాగా చేత్తరు
ఉ ఆ
వెళ్తే త్రీ డేస్ ఉండి వస్తాం ఇగ
ఎవరనా ఉన్న రా రిలేటివ్స్ అక్కడ
ఆహా అక్కడ ఎవళ్లేరు కానీ ఇక్కడ నుంచే అందరు వెళ్తారు అంటే ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ పెద్దమ్మ వాళ్ళు మేము మత్తమ్మ వా వాల్లు ఇంకా అత్తమ్మ ఇగ మేము మ అందరం కలిసి వెళ్దాం
ఊహు
త్రీ డేస్ అండి వచ్చేస్తాం ఒక రోజు అక్కడ అక్కడ నుంచి కొంచెం ఒక టూ అవర్స్ అట్లా జర్నీ జేస్తే అది బీచ్ ఉంటది అక్కడ నుంచి ఇంకా ఒక వేరే ధరగా ఉంటది ఇక త్రీ డేస్ వెళ్తాం ఇగ మూడు దర్గాలు ఉంటాయి అక్కడ
ఆ
అదే అక్కడవి రొడ్ తెలుగు అవి దొరుకుతాయి కదా
ఆ
అది చాలా మందికి కి అంటే అవి నిజమయితాయి అంటే మా పెద్ద మా పెద్దమ్మ కూతురికి మ్యారేజ్ కాలే
ఆ
ఇంకా చాలా అంటే ఇయర్స్ అసలు కావట్లేదు అనేసి మేము ఫస్ట్ టైం అక్కడికి యెళ్ళిన ఇప్పుడు అంటే మ్యారేజ్ అయినా జంట ఉంటాయి గదా వాళ్ళతోని మా అక్కకి అది ఇప్పించిన్లో తను తీసుకొని తిన్నది అధే తీసు కొ తిన్న ఫైవ్ సిక్స్ మంత్స్ కే తనకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అది ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా వస్తది కదా అప్పుడేమో ఇగ వెళ్ళి ఇగా అట్లా అంటే అక్కడ అది మొక్కు అయిపోతది కదా తి తీర్చాలి అంటరు కదా అది వెళ్లి చేసి అంటే వేరే ఇంకా పెళ్ళి కాని వాళ్ళు ఉంటరు కదా వాళ్ళకి ఇచ్చి ల్లు అట్లా ఇగ అప్పుడు కడి కొన్ని ఇగా సెంటిమెంట్ ఇగా కొకొన్నీ జరుగుతయి ఇగా
అవును. కొన్ని నిజంగనే జరుగుతయి అక్కా. ఆహా
ఇల్లుదయి ఒకసారి మేము ఇల్లుది తీసుకొచ్చాం. మేమమ్మి ఇ ఇంకా మా అత్తమా వాళ్ళు అంటే మా అన్నయ్యకి జాబ్ది ఇగా అట్లా తీసుకొస్తాం ఇగ వెళ్ళినప్పుడు అందరం ఒకేసారి వెళ్తాం. అందుకోసం మొహరం పండుగ కి ఇక్కడ ఎక్కువ అం తజర్పుకోము.
ఓ
రంజాన్ కయితే అలాం ఇవేము ఉండవు. రంజాన్ కయితే థర్టీ డేస్ మొత్తం ఇదే ఉంటది ఖురాన్ చదువుకోవాలి. ఫాస్టింగ్ ఉండాలి. నమాజ్ చదవాలి.
ఓ
ఇదే ఉంటది థర్టీ డేస్.
ఇగ పండగ రోజు సేమియా చేసుకోవాలి.
హ్ పండుగ రోజు సేమియా చేస్తాం. ఆ ఫ్రూట్స్ అది చేస్తాం, బిర్యానీ చేస్తాం. ఇంకా మ చెల్లెమో వాళ్ళ ఫ్రెండ్స్ కి తీసుకెళ్తది.
ఇగ మాడాడేమో వాళ్ళా ఆ ఫ్రెండ్స్ ఉంటరు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కి తీసుకెళ్తరు ఎక్కడ ఉన్నాయి కదా తె సునా అంటే వాళ్ళు వాళ్ళకేమీ మేమే ఇస్తాం నా ఫ్రెండ్స్ ఎక్కువ్ లేరు ఇద్దరే ఉ ంటారు అందులో ఒక ముస్లీమ్ ఇంకోకామా మ్మ్ తను హిందు ఇగ తన కాల్ సుట్టనే వస్తది ఇక ఇంటికి ఎవ్రీ ఇయరు
మ్మ్ హ్మ్
ఇంక అదే చేసి తినేసి సాయంత్రం అయిన తర్వాత ఇక అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇక
అ
లేకపోతే వాళ్ళయినా వస్తారు
ఎవరు ఎన్ని కాల్స్ అయ్యాయక్క నీవి
నాయి సిక్సో, సెవెనో అయినాయి అంతే
నావి ఇంకా ఫైవ్ ఉన్నాయి అనుకుంటా ఇప్పుడు ఒక్కళ్ళకి ఫైవ్ కాల్సే వెళ్తున్నాయి కదక్క
అవును
వన్ మెంబర్కిి మరి మనం ఇప్పటికి మరి నేను ఇప్పటికి ఫైవ్, త్రీ థర్డ్ ఫోర్త్ టైమ్ మాకిది
ఆ అవును
నువ్వు
నాది త్రీ అనుకుంటా
త్రీ యేన ఇంకా
హలో
ఆడుకుంట ఆడుకుంట బోల్తా పడిండు
అ ఆ మీ ఇంటి పక్కవాళ్ళది షాపింగ్ అయిపోయిందా మరి మీ ఇంటి పక్కన వాళ్ళది షాపింగ్ అయిపోయిందా మరి
ఆ రోజు వెళతునే ఉన్నారు వాళ్ళు కూడా నైట్ ఏంటి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వెళ్ళి నైట్ లెవెన్ థర్టీకి అలా వస్తారు
ఆహా అంటే ఇఫ్తారు కూడా బయటనే చేస్తారులేమో మరి
ఇంతకు ముందు కూడా వెళ్ళేసి వచ్చారు ఇప్పుడే వచ్చారు
ఏక్ నమ్మక్ సిక్స్ట్ అడ్రెస్ ఒకటిస్త తే అతను స్టిచ్చింగ్ చేయడానికి ఇస్తే పైనది బా చేసింది కిందది ఉంటాయి కదా అది మొత్తం ఆగం చేసింది
అయ్యో
అది మార్నింగ్ అక్కడికే వెళ్లొచ్చా అది ఎందుకు అట్లా చేసినావ్ అంటే నేను గుర్తులేదు నాకు నేను నువు అట్లు చెప్పినావ్ నేను మ మర్చిపోయిన అని అంటాంది తను
ఇప్పుడు మరి మళ్ళీ సజ్ జసిస్ తనంద
నా మరి ఆమె సెట్ జేసి ఇవ్వాలిగా ఎట్లా చేసేవి కాదు మా చెల్లి అస్సలు వేసుకొని నేను అం అంటాంది మొ మొత్తం ఆగమంటే ఎట్లా వేసుకుంటారు పైన అది బాగా చేసింది కానీ కిందనే మొత్తం ఆగం చేసింది అందుకోసమె ఎవరికైనా ఇవ్వాలంటే అం అంత భయం అదే వరంగల్లో అయితే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు కానీ మనం ఎట్లా పర్ఫెక్ట్ గా చెప్తామో అట్లా చేసి ఇస్తారు
ఆ
ఒక్కొక్కళ్ళు ఫైవ్ హండ్రెడు సిక్ సిక్స్ హండ్రెడ్ తీసుకుం టారు ఉట్టిగా సెడ్ చేసి ఇవ్వడానికి సై ఏఅవి స్టిచ్చింగ్ చేసి టైట్ చేసి ఇవ్వడానికి
ఆ హ ఇప్పుడు మళ్ళీ చేసిస్తానందా మరి
ఇంకా తను నేను నేను సాయంత్రం రా అని చెప్పింది
ఉ
మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి
అవున అంతే కొంతమంది అసలు చెప్పేది ఇననే ఇనరు
ఉ అది మళ్ళీ ఏం చెప్తుంది నువ్వు చేస్ చేసినావు కదా నా దగ్గర అంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నాయ ఎన్ని అవి ఉన్నాయని నేను అంత కన్ఫ్యూజమ్ లొ కన్ఫ్యూజ్ లో మ మర్చిపోయినా అయనటో ఒక్క కాల్ అయినా చేయొచ్చు కదా అక్క అని చెప్పొచ్చిన ఆ ఇగ ఎక్కు కదా ఇంగ్ చాలా మందికి ఇవ్వాల్సింది ఉంది ఆ టైం లేదు టూ డేసే ఉంది కదా ఇంకా అని చెప్తుంది
టు డేస్ ఉంటే ఒకసారి కాల్ చేసి మరి మర్చిపోతే ఇది ఎలా చేయాలరా అని అడగాలి అది ఇప్పుడు మర ఇంత క ఇష్టంగా కొనుక్కున్నది ఖరాబ్ చేస్తే
అదే డిస్సప్పాయింట్మెంట్ తోని ఇక తన హాస్పిటల్ క వెళ్ళిపోయింది ఇగ
ఏ కాదు ఒక ఏళ అది సేట్ జేయడానికి కాకుంట చేస్తది కట్టింగ్ చేసి అప్పుడు కొనిస్తద అక్క అక్కది కూడా